హమరా
హాయ్ అక్క బాగున్నా మీరు బాగున్నారా
ఆ బావున్నాను ఏం త్తన్నారు
ఏం లేక్క ఖాళిగినే మీ
ఆ నేన్ గుడా అండి కాళీగనే ఉన్నా
ఆ తిన్నాం అక్క మీరు దిన్నారా
హ తిన్నామండి ఏం లేదండీ ఖాళీగనే కూర్చున్నాను
ఊహు
అ
ఏ ఏం కర్రీ చేసారక్క
అస్తనా మాది దొండకాయ టమాటో
అయిందా పనైపోయిందా
ఆ అయిపొయిందండి మీ అయిపొయ్యాయ
ఆ అయిపొయ్ నయ్ ఇది ఐహిల్లా
ఆ ఇందాకే తాగేసి కూర్చున్నానండి
అవునా మేం తాగినామక్క
ఆ బాగున్నాడండి మీమి బ బాన్నారా
ఆ బాగున్నా మన సాయంత్రం అంటా చేయాలనా మరి అన్నం కూరు ఉండాలనా మళ్ళీ
ఆ ఉండదగదా సాంత
ఎంకవరాల మైకు టమాట
ఆ మీరు మార్నింగ్ లేేనా ఇక్కడ మళ్ళా కొత్తగా కూల్చేయాల ఏ హలో హలో హలో వినిపిస్తుందా హలో హలో
ఆ